తున్నా ఆ వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా రండి
పిస్తుంది
అదే జుట్టు పెంచుకోవడం మా అమ్మమేమో జుట్టు పెంచ్ కొమంటుంది నాకు చుట్టు పేరుగదండి గితతనే ఉంది ఐత్ దానికి ఏమైనా మీకు టిప్స్ తెలుసేమో అని అడ్ అడుగుతున్నా
నేనైతే ఎక్కువ కరివేపాకు మెంతులు కొబ్బర నూనే లో కాచి పెట్టుకుంటానండి
అవునా మ్ మా ఇంటి దగ్గర ఏమో తామర్ ఏమో పూలు ఉంటయి కదండి ఆ పూలు ఎండబెట్టి చేస్తారు గా పొడి మంద పూలు
ఆ మాందార పూలా ఆ మాందార పూలు కలమంద ఇట్లాంటివి పెట్
అపుడు ఎండా ఏం ఏంచి నెత్తికి పెట్టుకున్ కుట్రూ ఉడకపేటా ఆ ఏమో చేస్తారంట అండి నుండ్ల
ఆ
అట్లా కూడా చేస్తే పెరుగుతాద్ అంటున్నారు కానీ నేను ఎంత చేసినా నా చుట్టూ పెరుగుత లేదండి
అది మీది అంతే ఉందాం అనుకుంటు టాందేమో
అవునండి అన్నం తిన్నర అండి మరి
ఆ తిన్నాను మరి తిన్నార
ఆ తిన్నామండి మాది ఈరోజు బగార బీ బగారాన్నం ఇంకా ఆలుగడ్డ కుర్మ
ఉమ్ హు బాగుందా
ఆ చాలా బాగుందండి ఇలా శనివారం కదండి స్పెషల్ చేసిరు మా ఇంట్లో
అవునా మరి రేప్ ఏమిటండి
సండే చికెన్
ఉ కుమ్ముతారా అండి
ఆ కుమ్ముడే అండి మా ఇంట్లో మా త చెల్లె ఉంటదండి ఫుల్ తింటదండి ఆమెకి చికెన్ చికెన్ లో లెగ్ పీస్లు అన్నా అవన్నీ ఇష్టం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయడం అంటే ఆమెకి చాలా ఇష్టం అంట ఇంకా మా అమ్మ చెస్ సరే తిన్ర ఆమె కూడా
ఆహా రెసిపీస్ వచ్చా మీకు మా
నాకు వంట రావండి మా చిల్లక వచ్చండి మళ్ళా వంటలు వంట నాకు రావండి మీకు వచ్చా అండి వంటలు
ఉమ్ నా కూడా మామూలుగానే వచ్చు
అవునా అవును మీరు దేవుడి కాడ ప్రసాదాలు ఏమైన్నా ఏమైనా చేస్తార చెప్పండి నాకు
ఆ చేస్తాను పులిహోర పాలనం
అవునా నాకు పులిహోర అంటే అలా ఫుల్ ఇష్టమండి ఎట్లా చేయాలో చెప్తారా మా అమ్మ కూడా చెప్పి చేసుకుంటా నేను
పులిహోరని లెమన్ పులిహోర కావాలనా అే చింతపండు పులిహోర కావాలన్నా
ఆ నిమ్మకాయ పులిహోర చెప్పండి నాకు
ఆ నిమ్మకాయ పులిహోర ఏం లేదండి అన్నాన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నా వండినంక అది చల్లారు అన్నం వండాలండి అన్నం వండేది కూడా చెప్పనా హలో
ఆ మళ్ళ ఇ చెప్పండి నాకు తెలియదు మొదటి స్ సారి మళ్ళ నేను ఓలే కొన్ని ప్రయోగాలు చేస్తా
ఆ అయితే ఓకే అండి ప్రాసేస్ చిన్నగా చెప్తాను ఒక గిన్నె తీసుకోరి ఆ గిన్నెలో గ్లాసు బియ్యం పోయ్యడి గ్లాస్కి రొండు గ్లాస్ లా నీళ్లు పోయండి యండి పోసాక దానిపై మూత పెట్టండి ఇరండు చాల కడగండి కడిగాక మూడోసారి రెండు గ్లాసుల నీళ్ళు పోయండి తర్వాత దానిపై మూత పెట్టండి మూత పెట్టి మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్టవ్ దగ్గరికి వెళ్ళి అగ్గి పెట్టె తీసుకొని ను ఉప్పు పెట్టాలండి. అన్నప్పు పెట్టి ఆ గిన్నెను ఆ పైన పెట్టుకోవాలి పెట్టుకున్నంక అన్నం ఉడికి ఉడికి పోయిందిగా ఉడికింది ఉడికాక ఇంకా తీసి ఒక బేషన్ లోకి తీసుకోవాలండి.
ఆ అంటే రైస్ స్ కుక్కర్ వాడతాం అండి మాకు ష్టవు గ్యాస్ ఏదండి గ్యాస్ అయిపోతుంది కదా ఇప్పుడు స్టాక్ అయిందండి హైదరాబాద బ ఇప్పుడు దొరుకుతలేదు. అవున
హైదరాబాద్ నింద అండి విలేజ్ లొ ఎవరు దొరుకుతలేరు.
వంటింట్లోకి వెళ్ళలేదండి మీరు ఇప్పుడు చెప్తుంటేనే ఇప్పుడు పులిహోర చేద్దా అనుకుంటు న్నా
అవునా అయ్ రైస్ కుక్కర్లోనే పెట్కోండి
అది కట్టెల పొయ్యిలాగా తయారు చేస్తున్నడి కట్టె పొయ్యల మీదే అన్నమ్ వండుతున్నారు ఇంక్ ఇప్పుడు
వండ్కోరి కట్టెల పొయ్యి మీద ఉంటే
చేసుకోవడానికి ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది కరెంట్ కరెంట్ పోయి
తాలీంప్ వేసుకోండి అయ్
చెప్పండి అన్నం వండుకుడు అన్నం వండుకున్నాం అన్నం వండుకున్నాంక ఏయిందల్ చెప్పండుగా
అన్నం వండుకునా రెండు నిమ్మకాలు తీసుకోండి పండు బాగా చేతోని రాయండి వాటిని రుబ్బండి పెరుగు పెరుగు పచ్చది రుబ్బినట్టు రుబ్బండి రుబ్బాయక దాన్నీ మిడిల్ లోకి కోసేయండి ఆ కోసి ఆ దాన్ని బా బాగా పిండుకోండి పిండికున్నాక తల్లో కొంచెం ఉప అన్నంతా కలుపుకోండి కల్పు కొ పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం తాలింపు వేసు కుంద
ఆ అదండి పండు నిమ్మకాయ లాంటి తీయ
ప పాడుునింమాకాయలా తీసు పకోండి మళ్ళీ పచ్చి తీసుకుంటే పచ్చి
ఆ సార్ నాకు ఒక డౌట్ వచ్చిందండి
ఊ చెప్పండి
తీయకుదిగా ప నిమ్మకాయలు తియ్యకు అండి
లేదండి పుల్లగుంటది నోట్లో ఒకసారి నాలిక మీద ఏసు కొని చూడండి పుల్లగుందా తియ్యగుందా నాకు ఫోన్ చేసి చెప్పడు తర్వాత ఆ ఆ ఒకసారి నాలుక మీద వేసుకొని చూడండి ఒక చుక్క అది పుల్లగుందా లేదా అ మళ్ తర్వాత నాకు పర్సన మ్యాప్ ఫోన్ చేసి చెప్పండి
అంటే మా దగ్గర నిమ్మకాయలు అస్సలు బస్ అయితే ఈసారి మేము పులిహోర చేసుకుంటాం ఖచ్చితంగా
ఆ నాలుగు ఎండుమిర్చి తీసుకోండి నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి ఒక ఉల్లిగడ్డ శనిగలు శనగపప్పు మినప్పప్పు తాలింపు గింజలు అన్ని తీసుకోండి కరివేపాకు తీసుకొని అన్ని అవ నూనె పోసు మేము వేసుకుంటామండి మాక్ ఇష్టం మీకు తెలీదు కదా అండి పులిహోర చేసే ప్రసేసు మరి ఉలిగడ్డలో ఎందు కేస్త ఎతర ఎయ్యరా మీక్ ఎలా తెల్ అండి
అది కూడా కరెక్ట్ అంటే నాకు తెల్వదు అన్నమాట చికెన్ కూరలో నాకు ఊలిగడ్డ లేసుకుంటే నచ్చ అండి పులిహోర లో కూడా నాకు ఇష్టం ఉండదు పులిహోర మాత్రమే ఇష్టం అండి ఉల్లిగడ్డ లు వద్దు
అయితే ఉల్లిగడ్డ మీరు ఎసుకోకండి మేము ఎసుకుంటాం
ఉల్లి ఎక్కువ మ్ మా ఇంట్ల
అవునా నాకు తెలిదే శివునికి పూజ చేస్తే ఉల్లిగడ్డ తినొద్దని
పులిహోర అంటారండి
ఆ అయన్ ఆ అయన్ని తీసుకపోయి వేడి వేడి నూనెలా పడేయండి ఒక ఎల్లిపాయ అవి బడేసి ఆ అన్నం ఇవి ముందు ప్రిపేర్ జేసుకున్న
ఎల్పాయి కూడా ఎతరా అండి
ఆయ్ ఆ ఎల్లిపాయ్ ఎతేనే టేస్ట్ రెండు పులిహోర కు కరివేపాకు గూడా ఎసుకోండి కొంచం పోదీన్ ఎస్ కొని మీరు ఎసుకొని
అప్పుడు అది పులిహోర అంటారా లేకపోతే ఏమన అంటారా అండి అది
పులిహోర అన్నమన్ టాని
ఆ మీకు ఒకరు తెలుసా అండి కొత్తిమీర రైస్ సుబ్బిన రైస్ తెలుసా అండి
ఆ తెలుసు అండి చేసుకుంటాం మేము అప్పుడప్పుడు
మా అమ్మ గుడా చేసేది సూపర్ ఉంటాది అండి మిక్సీ వట్ ఏ చారులాగా చేసి ఆ చారుని అన్నంలో కలిపి తాలింపు ఎత్తది
అవునా మేమేమో పప్పులు అన్ని కలిపి అందులో బియ్యం వేసి పప్పులతో సహా బియ్యం గూడా వేసి ఒకసారి ఉడిపి ఉడికిచ్చుకొని తాలింపు ఎసుకొ
అవునా అవు మీకు దద్దోజనం తెలుసా అండి దద్దోజనం అవునా
జామ్ మేము పూజకు పెట్టుకుంటాం
అందులో పండ్లు ఏసుకుంటారండి పండ్లు తెల్వంది దట్ దోజనం పులిహోర నాక్ తెలవదు దద్దోజనం అస్ అసలే తెలవదు అండీ ఇంకా తినడం మాత్
పెరుగన్నంలో పెరుగు కలిపి తాలింపు పెట్టుకుంటే దద్దోజ నం అవుతుందండి అలో అరటిపు పండు దానిమ్మ గింజలు నీకు ఇష్టం ఆ అంత ఈజీ తినండి నీకు ఇష్టమైన అన్ని వదిఏసుకొని తినండి
అవును అండి
ఆ దద్దోజనం బాగుంటది మనకి ఏమేమి ఇష్టమో ఫ్రూట్స్ అవి అన్నీ అల్లా కలుపుకోని తినండి సూపర్ ఉంటది
చెప్పండి చెప్పండి
ఏం చెప్పాలండి
అప్పుడు చూసా
ఫ్రూట్స్ సలాడ్ అంటే పాలు పోసుకొని చేసుకుంటా మండి మనం పెరుగు ఏసుకొని చేసుకోము గా
ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ అయిపోతుంద అప్పుడు అన్ని ఫ్రూట్స్ అన్ని పెరిగను లేండి
మనం పాలు పోసుకుంటాం కదండీ ఫ్రూట్స్ సలాడ్ కు పాలు
వినిపిస్తుంది మా మాట్లాడండి మీరు మాట్లాడుతున్నారు నాకు అర్ ర్థమయితుంది
ఆ నా కొంచెం కొంచెం వినపడుతుంది ఆ చెప్పండి
ఎంత అంది
హలో హలో మేడం మేడం వినిపిస్తుందా
పులిహోరల పాల అండి
ఆ
పులిహోర పాల్ పోత్ త్తర అని
కున్నారంండి
అవునండి అవునండి పులిహోర లు పోస్తారా
పులిహోర పాల్ పోస్తార ఎవరైనా
వినిపిస్తుంది అవునండి అయితే పులిహోర పాల్ పోసుకోరా ఇప్పుడు మీరే చెప్పింది ఇప్పుడు మీరు చెప్పిరు కదా అండి పెరుగుల పా పాలో ఎల్ళను్ పూసుకోవాలని
ఫ్రూట్ సలాడ్లో అండి ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం కదా అందులో పాలు పోసుకుంటారంండి
నేను పులిహోరలో అనుకున్నానండి అసలే నా బ్రెయిన్ పని చేయదండి మీరు ఈ కూర అంటారు ఆ కూర అంటన్నారు నాకేమో కన్ఫ్యూజన్ అయితుందండి
అవునా అండి అందుకే మీరు ఏం పని చేయండింటే యూట్యూబ్ లో గూగుల్లో స సజ్జేయండి నాలంటి వాళ్ళ మాటలు వినకండి
మీరు ఆమ్లెట్ల పాలు పోస్తరా
చీ ఎకరు మేము ఆమ్లెట్ లో చికెన్ వేసుకొని చేసుకుంటామండి
ఒక జోక్ తెలుసా అండి ఇంగో మా ఫ్రెండ్ ఒక ఆమె షాం పు టేస్ట్ చేస్తా అంటదండీ
ఎందుకండి షాంపూ తిని హాస్పిటల్ పాలయిదాం అనుకుంటుందా
ఆమెకి అట్ల్ ఇష్ట ష్టం అంటా అండి ఐస్ క్రీము బిస్కెట్లు తింటది ఐస్ క్రీమ్ కురకురే తింటది ఇంకా చ షాంపూ కూడా తింటా అని ఒక రోజు అన్నదండి మా ఇంట్లో మా రూమ్ లోకి వస్తే
అవునా తినమని పొయ్యిర్ర అండి ఒకసారి టేస్ట్యడమాన పోేరు
మీకు అంటే ఆమెకేమైనా అయితే మళ్ళా నన్ను అంటారండి వామ్మో అసలే నొక్కదాన్నే ఉన్నా
ఏం కాదండి నోట్ల నుంచి నురుగ వస్తుంది అంతే బుగ్గలు బుగ్గలు మనం షాంపూ వేసుకొని ఉఫ్ అని ఊదుకుంటే బుగ్గలు వస్తాయి గా రొట్టే నుంచి కూడా బుగ్గలు వస్తాయండి
అవునా
ఆమె ఏవ్ అన్నప్పుడల్లా బుగ్గలు బయటకు వ ఆ సరే